ఆ హలో
అ
చెప్పండి
మీరు పిండి వంటలు బాగా చేస్తారండి
చేస్తామండి ఏ వంటలు కావాలి మీకు
ఏవు అంటారు మేమున్నా నేను చెప్తాను మేమున్న సంక్రాంతికి సకనాలు చేసుకున్నాం
ఆ
సిగ్నల్ పాస చెప్త
చకనాల ప్రాసెస్ అంటే బియ్యం ననభైళ నైట్ సాయంత్రం
హ్మ్
నా బసే పొద్దున్ పొద్దున్నే మొత్తం నీళ్లన్నీ తీశేశి ఒక క్లాత్ లో పోసుకోవాలే ఒక గుడ్డల పలసటి గుడ్డల వోస్ కొని నీళ్ళన్నీ ఎనికిపోయేదాకా ఉంచాలే తర్వాత పిండి పట్టేయడానికి గిర్ని దగ్గర తీసుకెళ్ళాలి
హ్మ్
అక్కడ పిండి పట్టించి తీసుకొచ్చి మంచిగా జల్ మొత్తం జెల్లేడ పట్ట కలగం జలా పట్టిన తర్వాత నువ్వులు ఓమా
హ్మ్
తగినంత ఉప్పు
ఉ
వేసి మంచి కలిపి పెట్టుకోవాలే
హ్మ్
కలిపెట్టుకొని అంత చిన్న గౌరంలాగా చేశి ఫాస్టు బొట్టు పెట్టి ఒక దాని చుట్టూ ఒక చకిన పోసి ఒక ఐదు అప్పాలు పోసి ఆ పోస్టర్లు అక్కడ ఉన్న వాళ్ళంతా పసుపు బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలె
ఊహూ
అవన్నీ మంచిగా పోసి ఒక చేప రెండిన తర్వాత మనం ఒక ముకుడు పెట్టుకొని పోయి మీద ఆయిల్ పోసుకొని కొంచెం ఆరాలవి ఆరిన్ర్వాత కాల్చుకోవాలె
ప్లేట్తో తీస్కుంట నున్నగ ఇట్లా మంచిగా ఉన్న ప్లేట్ తోనే తీస్కుంట కాల్చుకోవాలి
నిరమ చేగ పోస్తారండి
ఉమ్ సన్నం పోస్కుంటం మేమ్
రౌండ్గా సన్నం పోస్కుంటం ఏ సైజ్ అంటే ఆ సైజు పోస్కోవచ్చు
ఊమ్ నువుల్ బ ఏసు జాదక్ వేస్కుంటరా
కిలోకు పావ్క్ మూడందల గ్రాములు ఎక్కునే ఏస్కుంటం ఉమ్ ఒకయుదుకిల్ బియ్యం బియం పోస్తె దాదాపు ము మూడ్ ల్ నువ్వులు పొస్కుంటం
ఊహు
హు రొండు కిలోలు నువ్వు పోస్కుం మూడు కిలోలుగాదు
ఊమ్
ఉమ్ కొంచెం ఎక్కువ అట్ల పోస్కుంటే మంచిగా కరకర్రలాడి మంచిగుంటయ్
ఔను పెళ్తాయ్ గద మ మధ్యల
గ మధ్యలగా పేల్నై బాగా కరకర్రలడి మంచిగుంటయ్ అట్ల చేస్కోవాలె ఇంకేం గావలే
ఇంకా నేను అరిసెల గురించి తా
ఉ సేమ్ అరిషేలు గుడా ఉమ్ చెప్పండ్
మేమ్ అర్షేలేమో ముందు రోజు నాన వెట్టుకుంటం రాత్రి
ఉం బియ్యం
బియ్యంనాన నానవెట్టుకొని రాత్రంత నానవెట్టుకుంటం నానానబెట్టుకొనీ మంచిగ కడుక్కొని నానబెట్టుకొని మన పొద్దున్న గుడా నీళ్ళుషక్క నీళ్ తీశేశి మల కడుక్కొని సాయంత్రం వాటర్ వేసి
ఉమ్
నీలంని పోయిన తర్వాత పొడి పొడి బియ్యమయి ఇంకా తిన్ని కడ తీసుకో గిర్నీ పట్టిచుకచుకో
ఆ
పిండినీ జల్లెడ పట్టుకుంటం
ఉమ్
పిండిని జల్లెడ పట్టుకొని పిండి కొంచెం ఇంట్ల ఇగ తీసుకొచ్చినంక తొందనే ఇంకా మనం అనకం పట్టుకోవాలి
అ
దాన్ని మనం ఎందంటే కిరా బియ్యం బోసుకుంటే ముప్పావ్ కిలో అంత బెల్లం బెల్లం చేసుకోవా మనం బెలం మంచిగ కడిగేసుకొని ఫస్ట్ కరగ బెట్టుకోవాలె కరగ బెట్టుకొని దాన్నీ జల్లెడ పట్టుకోవాలే ఏమన్నా ఏమన్నా చేంచిన పుల్లల సొంటి అన్నా కొంచెం బాగా స ఉంటే పోతాయి త దాన్ని తర్వాత వడగట్టినంక పోగిన్నెలో పోసుకొని ఇగ అనకం పట్టుకోవాలే
ఆ అవును
ఇంగ పక్క కొన్ని గిన్నెల నీళ్ళు పోసుకొని అనుగ వచ్చిందా లేదా అని కొంచెం చూస్తే తెలుత్తది అకాంత తా ఎమదారు కొంచెం యాలక పొడిని చిటికెడు వేసుకోవాలె
ఆ
ముసుకొని ఈ ఇప్పిండి తీసి పోసుకుంటే టక టక టక టక కలుపుకోవాలే
ముద్ద కాచిందో లేదొ చూసి
సుకుమార వచ్చినాంక చూసుకొని కలుపుకోవాలే మొత్తం
ఉమ్
కలుపుకొని వివహ చిన్ చిన్న ముద్దలు చేసుకొని.
ఉహ్మ్
ఫస్ట్ నూనె పెట్టుకోవాలి. ఉమ్ ఫస్ట్ లనే నూనె పెట్టుకోని
ఉమ్
ఇగ ఎట్లా. మచ్లాగ ఒత్తుకొని కాల్చుకొని. మంచి టేస్ట్ అంటే. కఫ్ కొట్టేయాలి. అందరికి రాదు. తెక్స్ తీ తలకెక్కుతది. ఆనక మంచిగా రావాలి దానికి
చేయరాదు అందరికి.
అందరి జేయ రాదు ఆహ్ అనుకం అనుకోసినద ఆహ్ అట్టా
ఉమ్
జసట్నాలంటా అందరం చేసుకుంటాం.
ఆహ్
మీ ఇంట్లో వేసుకుంటారా.
వేసుకుంటాం.
మీరేం చేసుకున్నారు మరి ఈ సంక్రాంతికి ఏమేమి అప్పాలు చేసుకున్నారు.
మేము అన్ని రకాలు చేసుకు కోన్నం ఈ సారి.
ఆహా
సకినాలు చేసుకున్నాం, అరిసెలు చేసుకున్నాము. గారెలు చేసుకున్నాము. ఆహ్ కారపూస చేసుకున్నాము ఆహ్ కరియలు చేసుకున్నాము లడ్డూలు చేసుకున్నాము.
ఉహూ బాగానే చేసుకున్నాం.
హ్మ్మ్. కుడుక పో పోడితొటి ఉమ్ అవి పచ్చి కొబ్బరి తోటి కూడా చేసుకున్నాం మేము. ఏంటి కార్యాలు. అన్ని రకాలు చేసుకున్నాం.
ఒకసారి లడ్డులు ఎట్లా చేస్తారో చెప్తారా.
ఆహ్ శనగపిండి... మామూలుగా మరీ పల్సగా కాదు ఇట్లా పెరుగులాగా చిక్కగా పెరుగులాగా కలుపుకోవాలే ఫస్ట్ బూందీ కొట్టుకోవాలే
మ్ మ్
బూందీ కొట్టుకొని ఎక్కువ కాలొద్దు తక్కువ కాలద్దు మధ్య రక కంగా కాల్సుకొని అ బొంది అంతా కొట్టుకున్న తరువాత సేమ్ అది కూడా అంతే కిలో శనగపిండి తీసుకు ఉ పడుతది టైమ్ పడుతది బాగా కిలో శనగపిండి అయితే కిలో చక్కర పోసుకోవాలి
ఉ
సమానం ఎక్కువ కూడా తింటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఇంక పావు కిలో స్వీట్ ఎక్కువ కావాలనుకు కొన్నాళ
హ్మ్
బూందీ అయిన తర్వాత పాకం పట్టేసుకోవాలి కొన్ని చక్కర్లో కొన్ని వాటర్ కలిపేసి
ఉ
కొంచం ఉప్పు వేసి పాకం పట్టు కాలే
హ్
పాకం ఇట్లా ఉండలాగా కొంచెం ఉండలాగా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి ఈ బూందీ అందులో కలుపుకోవాలి
హ్
కొంచెం రెండు మూడు స్పూన్ల నెయ్యి వేయాలి
మ్
నెయ్య వేస్తే బాగా ఇట్లా తొందరగా పొడి పొడి కాకుంటా ఉంటది
ఉ తరువాత ఇగా
ఆ వెేడి వేడి బాగా చల్లరాద్దు బాగా బేడి ఉండద్దు
అప్పుడు లడ్డు లు కొట్టుకావాలి
లడ్డు లు కట్టుకోవాలి
న కట్
ఉమ్ బూందీ లడ్డు
మంచిగా ఉంటాయా
మంచిగా ఉంటది ఇట్లా పూసగొట్టి కూడా చేసుకోవచ్చు లడ్డులు అది ఒక వెరైటీగా ఉంటాయి
ఇప్పుడు మా కొందరు బూందీ నీ గ్రైండర్ వట్టి కూడా పోసుకుంటారు గ్రైండర్ వట్
పోసుకోవచ్చు అట్లా కూడా పోసుకోవచ్చు
అందర బట్టి ముద్దలు చేసుకుంటారండి ఇగ అదే బెసండ్లడు అదే
బేషన్ లడ్డు లేకుంటే మోతిచూర అంటే అట్లా కూడా చేస్ కోవచ్చు
ఆ మోతిచూర్ అంటే ఇగ చిన్న చిన్న అటెకంగా వేసిరు
ఇంకా అం అక్క ముక్క అంటే మరీ ఇ కాదు మరీ ఇట్ల గాకుండా చేసుకోవాలి
హమ్ చిన్న చిన్నగా ఇగ బేసలాడ్డ అంటే శెనగపిండితోటి దన్ని వేయించుకొని వేయించుకొని బాగా ఊమ్ నెయ్యిల మంచిగ ట మంచిగా ఎంచుకొని
ఉమ్
వేసుకొని
ఉమ్
మంచిగా
ఉ
కొన్ని వాటర్ పోసుకొని మంచిగా అనుకోచ్చినక చాయ్ పల్లెం దానిమీద ఉంచి కలుపుకొని ముద్దలు కట్టుకుంటారు అదేమో బేసన్ లడ్డు
అ
మంచిగా కాకపోతే దన్ని ఈ బాగా కావాలి నెయ్యి మంచిగా
ఊ
నెయ్యిర మంచిగ గోల్డ్ మంచిగ టెస్ట్ ఉంటది యా కొదిగా గోల పెనాన్నంత పచ్చి పచ్చిగుంది శెనగపిండి
అవును అవును
అయితేనేమో మంచి టేస్ట్ ఉంటది
అవును
ఎంతైనా గోధుమ లడ్డూలు మంచిగుంటదయ్
బౌండింగ్ ఎపుడైనా బావుండు టది బూని కొట్టి చేసిన లడ్డు ఇంకా బాగుంటది
ఊమ్
అట్ల
ఓకే అండి థ్యాం
అ